ఇనిపిస్తాందా
ఆ వినిపిస్తాందక్క బావున్నారా
ఆ బావున్న మీరు బావున్నరా అక్క
ఆ బావున్నం నా వాయిస్ ఏమన్నా సౌండ్ ఒస్తాందా
ఆ కొంచెం సౌండ్ ఒస్తాంది
ఒక్క నిమిషం లోపలికి పోయ్ హలో
హలో నాది ఇనిపిస్తాందా బాగ్ క్లారిటీగా
ఆ వినిపిస్తాందక్క నాది ఇప్పుడు వినిపిస్తాందా నీట్ గా మ్ ఏం చేస్తాన్నారు
ఏం చేయాలె కస్సు వొడుస్తానా
అవును తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నామక్క ఏం చేషినారు
చిత్రాన్నము ఆ ఉర్లగడ్డలు బజ్జీలు
అవును ఉర్లగడ్డ దగ్
ఆ ఉర్లగడ్డ బజ్జీ ఆ అవీ ఎర్రగడ్డలు గానీ రెండు
అవునులే ఇంక ఉర్లగడ్డలు ఉరకని ఉప్పులొప్పులు తుర్ని చేస్తారు గదా
ఆ అవును అవును మీరు అట్లేనా చేసేది
ఎప్పుడో ఒకసారి అక్క చేసేది నేను
అవునా మీరేం చేసినారు ఈరోజు
ఈరోజా నేను కోసిగడ్డ చేసానను అక్కా
మ్ తిన్నారా మీరు
ఆ తిన్నామక్క ఇంక కడిగేలేదు తినేషినాం ఉం మీరు కడిగేషినారా
లేదు ఇంక కసు ఉడ్చేసీ కొన్నున్నాయి కడిగేసేద్దామని
మావి గూడ కొన్ని ఉన్నాయి ఏదో తోటలో నుంచి వస్తాయి కొన్ని సామాన్లు ఇంగా అవి అన్ని ఒకసారి కడిగేదామని ఉమ్
అంతెలే
మరీ ఒకొకటి ఎందుకు ఏం జెయలే అక్క నేను గూడ కసు ఉడుస్తా ఉన్నా
ఉమ్
ఉమ్ మీరు నైట్ కేం జేస్తారు నేనా ఒక్కొక్కసా అం అటే ఫ్రై లాగా అయితే ఓ రకము అక్క ఇంగిట్లా ఉడక ఉడకదనేసి ఫ్రై లాగా బిరిగా ఇంకా ఒక విజిల్ పెట్టింది మెత్తగయితుంది గదా వినిపిస్తాందా హలో వినిపిస్తాంద
అమేదగ్గర
హలో ఫ్రై ల గ అయితే మామూలుగా ఉడ్కా హలో
వినిపిస్టాందా
ఆ వినిపిస్తాంది మీకు
నాకే వినిపిస్థాది
ఉమ్ ఫ్రై లాగా అయితే ఏదో వైబ్రేషన్ సౌండోస్
అవునా ఇప్పుడు ఇంతకు ముందే మెసేజ్ వచ్చింది ఫోన్కి అదే మచ్చినట్లుంది
ఉమ్ ఫ్రైలాగై తే ఇప్పుడు మామూలుగా మనము ఆ పెనంలో నూనె పోసుకుంటాం గదా
ఆ
ఇంకా తిరువాతకి కరివేపాకు జీలకరావాలు ఎర్రగడ్డాలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత
ఉమ్ ఉమ్
ఆ మనం కోసిగడ్డ తురుముకుంటాం గద అదే కోసేస్తంగద చిన్న చిన్నగా అది వేస్తామనమట అ అట్లే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేది బాగా మగ్గే వరకు
ఆ
ఆ తర్వాత ఉమ్
ఆ
ఉప్పు లైట్గా ఎస్తే కొద్దిగా తొందరగా తొందరగా మగ్గుతారంటారు గద హలో
సౌండ్ అస్తందా
లేదు ఇప్పుడెం రాలేదు
సర పచి
ఇంకట్ల ఆహాహా పచ్చకారమేం లేదక్క ఇదే మాముూలుగ ఒట్టి కారముంటది ప్యాకిట్ పౌడరు
అవునవునులే
అట్లా ఏస్తా ప్యాకెట్ పౌడర్ కొద్దిగా లైట్ గా కొద్దిగా తెల్లవయి దంచి ఎస్తానా టేస్ట్ కోసం ఇంకా లైట్ గా కొద్దిగా గరం మసాలా వేస్తాను ఉరకనే ఫ్రై లాగంతే
అవునులే ఆ
అదైతే అట్లా చేస్తా ఇంకా కొద్దిగ మనకి బాగా రైస్లే కి కొద్ది కలుపుకునేలాగా ఉండాల అనుకుంటే విజిల్కి బెట్టి ఉడకబెడతానా ఇంకా ఆ తర్వాత అవే తిరువాతకి ఏసేవన్నీ ఏసేదే జీలకరావాలు కరివేపాకు ఇవన్నీ
ఆ ఆ
అవన్నీ ఏసిన తర్వాత ఇవి ఉడికిన తర్వాత్ త్త నీళ్ళన్నీ పక్ సపరేట్ గా జేసేదా మరి దాంట్లోకి ఏసేది తిరువాతలోకి కొద్దిగా నీళ్ళు పక్కక్ కొచ్చే వరకు బాగా మగ్గనిస్తా మళ్ళీ
ఊమ్ లే నీళ్ళు ఊరెంత వరకు
ఆ ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొబ్బిరిను తెల్లవాయిలు కారం పొడి కొద్దిగ ఉప్పు కొత్తిమీర బాగా ఆడిస్తా అదే కొబ్బరి కారం లాగది ఇంకా ఆడిచ్చిన్ తర్వాత అది ఏస్తా బావుంటది మళ్ళా అది దాంట్లేకి కలుసుకొని పచ్చివాసన పోయే వరకు పెడతాం
అవున్లే హ హ హ
మ్ అట్ల జేస్తా కోసిగడ్డ నేను మీరు
నేను అట్లే చేసేది గానీ దాంట్లోక్ కారం పొడి ఏస్తారా అన్నారు గదా మీరు
ఆ మీరు పచ్చికారం ఏస్తారా
ఆ పచ్చిమిరపకాయలు ఏస్తాను నేను
అవునా ఏమో ఎప్పుడు చూడ్లేదు అట్లా
బావుంటది అది గూడ అట్లగానా
అవునా ఒకసారి ట్రై చేస్తా ఎప్పుడు ఇట్లే అక్క చేసేది
కొబ్బరి ఆ పచ్చిమిరపకాయలు ఒకటేస్తాను తెల్లవాయలు ఏమేయ్యను
అవునా నేను చానా ఏం లేదు కొద్దిగా ఒక ఐదు అట్ల ఏస్తా
అవున్లే తెల్లవాయలు అయితే నేను ఎప్పుడు ఏయలే ఆ బావుంటదా అట్లాగానీ
ఆ బావుంటుంది అక్క
ఆ అదే నేను ట్రై జేద్దం ఎప్పుడన్న అని
ఆ చపాతి లేకూడ బావుంటుంది అన్నం లేకూడ బావుంటుంది
ఆ చపాతిలోకి అన్నంలోకి కూడ బావుంటాది
కానీ మా ఇంట్లో వాళ్ళు తినరక్క బావుంటుంది నాకేం ఇష్టమే
అన్నంలోకి గూడ బావుంటది మా ఇంట్లో తింటారు అందరూ
అవునా మా హస్బెండ్ తినడు సరిగ్గ దాన్ని
వుట్టిగ అన్నంలోకైనా గానీ ఏం లేకపోయినా నంజుకునేకి ఏం లేక్ పోయినా గాని బావుంటాది
ఆ నాక్ భలే ఇష్టం అక్క
బావుంటది టేస్ట్ బావుంటదది ఆ
అది చేసాను, ఇంగ మళ్ళీ నైటుకి నేను గూడ చిత్రాన్నం చేయాలక్క
చిత్రాన్నమా
ఆ
ఆ నేనేమన్నంగ చెప్ పాతి ఏమన్నా చేసి ఏమన్న ఫ్రై అట్ల తాలింపులు ఏమన్న చేద్దాంలే అన్నట్లా ఇంగ ఏం కూర జేయలా ఆ ఇంగ నేను బాబునే ఆ ఇగ అ దాంట్లొకి ఇంగా బజ్జీలు ఎస్త ఇంగా వా పిల్ల పి బాబు ఉన్నాడు గదా ఇంగ వాడు తింటాడు గదా అన్నట్లా
ఆ
ఆ చేస్తి బాగా ఇష్టంగా తింటాడా అవి?
మా బాబునా మీ బాబునా? ఆహా, బా తింటాడా అక్క ఆ అవి బావుంటయ్, ఎర్రగడ్డ అవీను మ్
కారం ఏం ఏయను, ఎర్రగడ్డ అవి ఏం తినడు గాని అవి బా తింటాడు.
అంటే ఉరువు పచ్చికారమే కొంతమంది ఏస్తారు గదా
కారం పౌడర్ ఏస్తారు, దాంట్లోకి పిండిలోకి కలిపేటప్పుడే
అహా అంటే అట్ల ఏస్తారు, కొంతమంది ఇప్పుడు మనం పచ్చికారము కొంతమంది చిత్రాన్నానికి ఆడి చ్చుకుంటారే
ఆహ ఆహ అట్లేం ఏయను అట్ల తినడు ఆహ అట్ల కారము ఏస్తే తినడు ఆయప్ప
మేము గూడ అసల్కి కారమే వాడం బజ్
కారమే ఏయను అసలు దాంట్లోకి కారము కారం ఆడి చ్చి ఏస్తారు పచ్చిమిరపకాయలు దాంట్లోకి
అవును
చిత్రాన్నంలోకి
మ్ ఆ లేదక్క నేను ఏడ ఏయను చిత్రాన్నంలో గూడా నేను మిరపకాయలు చిన్న చిన్నగా అదే జంపుగా కట్ చేసి మళ్ళీ దాంట్లో రెండు చేస్తా
అవున్లే అవున్లే ఒకదాన్నే రెండు రెండు చేస్తవా ఆ ఆ ఇప్ప మా బాబు కారమేస్తే తినడా
ఆ
కారమేం ఏయను వట్టి మిరకాయలు ఉంటాయి గదా
అవును
అదొకటే ఒకటి రెండు ఏస్తాను అవి ఏసినదానికే కారం ఏసినాను అంటాడు. కారం తినడు అవీ ఉల్లగడ్డ వడలు గానీ పిండిలోకి కారంపొడి ఏస్తారు గదా
ఆ నేను అసలు వడల్కి కారమే యూజ్ చేయమక్క
కారంపొడి ఏస్తారు కొంతమంది అంటారు గదా నేనైతే అసలు ఏయను కారంపొడి
అవునా
ఆ ఉత్త ఇవి వాము కొంచెం ఏసీ
ఉమ్మ్
ఆ సోడా పొడి కొంచెము, వంట సోడా
ఆ
ఆ మళ్ళ ఉప్పు కొంచం ఎసి అవ్ అవ్ వాటర్ ఎసి కలిపేసిన ఫస్ట్
ఆ
కలర్ కోసమూను దాంట్లేకి ఆ పసుపు కారం ఎస్తారు కొంతమంది
అవును ఆ బావుండదక్క అట్లా
అట్లేమ్ బావుండదు నాగ్గని నచ్చదట్ల వీడు గూడా తినడా
ఆ
తినడు కారం ఉంటే తినడా అవి బావుంటాయ్ ఉల్లిగడ్డలు అని ఇంగ చేస్తి
ఉమ్మ్ అంటే ఊరికే మనం ఇంక శనగ పిండి గట్టి కలిపేసుకొని ఊర్లగడ్డలు కోసి ఎసేది గదా
ఆ అంతే ఇంగ దద్ పొట్ట అంత తీసేసి పైన దంతా
ఆ
ఆ చూరేస్తానా నేనంతా తీసేసి ఆ తీసేసి దాన్ని బా కా మొత్తం అంతా కట్ చేసుకుంటానా సక్కగా జంపు జంపుగా
అవున్లే
చేసి నీళ్ళలో కడిగినాంక ఎస్తాన్ దాంట్లోకి ఎందుకంటే తెల్ల తెల్లగా ఒస్తాది గదా అదంతా
ఉర్లగడ్డలు స్ట్రైట్ గా కట్ జేస్తారా
ఆ వు ఏ ఏట్ ఎవ ఉర్లగడ్డ ఎట్లుండేది అట్లనే అట్లే సగానికి
ఆ ఫింగర్ చిప్స్ లాగనా మీరు జేప్పెది
ఆహా లేదు లేదు ఆ అట్ల కట్ చేస్తాను
ఆహా
అట్ల కట్ చేసి ఫస్ట్ దంలోని వాటర్ లో కడిగినంకనే పిండిలోకేసి ఇంగ నూనె హీట్ అయినంక ఆ దాంట్లో వైట్ వైట్ వైట్ దీ వస్తాది గదా తెల్లగా అదీ తినగూడదు గదా
ఆ
అందుకే ఇంగ దాన్ని ఫస్ట్ కడిగేసినంకా ఆ కొంచెం సాల్ట్ ఎసి కడుగు తాన వాటర్ లో ఆ కడిగినాంక మళ్లా ఆ పిండిలో ఆ అదేసి ఇంగ దాంట్లో కేసేయడమే నూనిలోకి
అవును ఉమ్ బావుంటయ్ మేము నైట్ కు జేస్తా అక్క నేను ఒకసారి ట్రై జేస్తా
చెయ్ వామ్ ఎసుకో కొంచెం బావుంటది జూడు వామ్ వామ్
వాము అంటే కొంతమంది ఆ జీలకర్ర గూడ ఎస్తారు గదా
జీలకర్ర ఎసినా అంత యూజ్ ఉండదు గానీ వామ్ ఎస్తే డైజెషన్ అయితుంది టేస్ట్ బావుంటాది చిన్న పిల్లలు అట్ల తిన్న అరుగుదల అయితాది శనగపిండి ఆ అరగదం అంటారు గదా కొంతమంది ఏం తిన్నా ఉభ్రంగా ఉంటాది గదా
పిల్లలకంతే అక్క కొద్ది రోజలు
అందుకే ఆ మన మనకైన ఉభ్రంగా ఉంటాది
ఆ మేము గూడ చేసుకున్నా కొద్దిగా ఆ పూటకంతే
నేను కొన్నా ఎసిన్నది ఒకటే ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కట్ చేసింటే బాగు టెన్ను పది పీసులు ఏమైయినయి
అవునా
ఆ కొంచమే కలుపుకొని జేసిన్ నేను మా బాబునే ఉన్నామా ఈరోజు ఇంట్లో ఆ వాళ్ళ నాన్న బయటికి బోయినాడు ఎక్కడికో రాలే ఇంకా
అవునా
అందుకే ఇంగ మాకే గదా అన్నట్లు ఇంగా ఏం కూరేమ్ చేయలేదింగా
ఆ సరే అక్క అయితే
ఆ సరే అక్క ఉన్న
ఉంటాను ఉమ్మ్
ఆ